ఎలా ఉన్నారండి
బాగానే ఉన్నం మీరు అలా ఉన్నారు
నేను బానే ఉన్నానండి ఏం చేస్తున్నారు
ననేను చేయట్లేదు అన్నం తిని ఇపుడే పో
నేను అన్నం తిన్నానండి ఏం చేసిరు ఇవాళ
కోడి గుడ్డు కూర ఇవాల మాద్
కోడిగుడ్డు కూరనా మీరే చేశారా కోడిగుడు కూరా
మా అత్త నేను ఇద్దరం చే
మీకేం రాదా చేయటం
అంటే బాబు ఉన్నాడు
అ
ఏం చేస్తున్నారు
నేనేం చెయట్లేదు అండి ఇప్పుడే అన్నం తిని వొచ్చాను. మా అమ్మ అట్టేసింది. తర్వాత కూర వేసుకొని తిని ఇప్పుడే పెరుగు తో అన్నం తినేసి వచ్చాను
మీరు రోజు నైట్ టిఫిన్ చేస్తారా
నైట్ ఆ ఆ టిఫిన్ చేస్తా ఉంటాను అప్పుడప్పుడు ఇంట్లో కొంచెం బాలేనప్పుడు ఒంట్లో బాగోకపోయినా గాని లేకపోతే మా అమ్మ వాళ్ళు నాన్న కోసం టిఫిన్ వేసినప్పుడు కాని, అట్లాంటి టైం లో తింటా ఉంటాను టిఫిన్.
అవునా మా ఇంట్లో మా మామయ్యకి రోజు మేము ఇంతేడుతం
ఉహు ఎంతమంది పిల్లలు మీకు
ఇద్దరు
పెద్దవాడు ఏం చేస్తుంటాడు
పెద్ద వాడా స్కూల్కి వెళ్తున్నాడు
స్కూల్కి వెళ్తున్నాడా ఎన్ని సంవత్సరాలు మీ ఓడికి
రెండు
అప్పుడే స్కూల్లో వేసారా రెండు సంవత్సరాలకి
రెండు మూడు వస్తయ్
ఆ రెండో వాడికి
రెండో వాడికి ఒక సంవత్సరం అయింది
ఏమన్నా రీసెంట్ గా బర్త్ డే చేసినట్టున్నారుగా అయితే
ఫషన్ కూడా చేస్తు
ఫంక్షన్ కూడా చేసారా అమౌంట్ ఎంత్తెనాయి మేడం ఫంక్షన్ కి బట్టలు ఏమన్నా కొన్నారా
బాటి అది పిల్లల్
అర్థం కావట్లేదండి మీ వాయిసు
లో
హ చెప్పండి
పిల్లలు బట్లు బట్ లు పదిహేను వేలు అయ్యింది
పదిహేను వేలుకి తీసుకున్నార బట్టలు ఏం చేసుకున్నారండి అన్నీ ఎక్కడ చేశారు షాపింగ్ స్వాతి షాపింగ్ మాల్ ఆ వామ్మో అంత రేట్లుయినాయ్యా పదిహేను వేల ఎన్ని జతలు తీసుకున్నారు పిల్లలకి
పది జతలు దాకా వచ్చిం
పది జతలు తీసుకున్నారు వామ్మో జత వచ్చేసి రెండు పదిహేను వందలు అట్ల పడిందా
ఆ
దేనికండి అన్ని జతలు ఫోటోలు ఏమన్నా దీపిచారా
మో ఫోటో షూట్ దీపిచ్చా
ఫోటో షూట్ ఎక్కడి
అవును బీచ్ దగ్గర పార్కు
ఆ అక్కడ పార్క్ లో రెండు తినిపిచ్చారైతే
అవును పార్కలో తినిపిచ్చాం. ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో షూట్
ఇంకేంటండి సంగతులు
తర్వాత నాన్ బీచ్కెల్ల
స హా ఈ రోజు అయినంక
అహ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత బీచ్కేళ్ళాం.
ఉహు ఇంకా ఏంటండి.
పీజ్ దగ్గర ఫోటోలు తియ్యం.
ఊ
నేను మా హస్బ్ బెండ్ మా మర్ది మా ఆడబిడ్డ మొత్తం పిల్లలం ఫోటోషూట్ దిగాం ఫోటోషూట్ అయినా తరువాత ఫంక్షన్ పెట్టుకున్నాం
ఫోటోషూట్కి ఎంతయినీయి మేడం అమౌంట్
పదివేలయినయి.
పదివేలా వామ్మో పదివేలు పెట్టారా
అవును.
ఊ ఫంక్షన్ ఎలా జరిగిందండి ఫంక్షన్ ఏం ఏం ఫంక్షన్ చేసారు ఇంతకీ
ఫంక్షన్
అ
హకిక ఫంక్షన్ చేసాం
హాక్కిక అంటే పిల్లలకి ఇంటుకలు తీస్తారు అదేనా
ఆ అవును.
ఆ అప్పుడు ఏం చేస్తారండి హకీకా అంటే అసలు
ఊ రెండు గొర్రెల్ రెండు గొర్రెల్ని తేస్తాం ఇంటి ముందులా కోసి నేత్రు కారేద పిల్లల్ని పిల్లలకి ఎక్కడ ఎంట్రుకలు తీస్తారు
రెండు ఒకేసారి అవ్వాల
ఆ అవును.
ఆ రెండు పొట్టెల్లు కోసి మాంసం పలావ్వండిచ్చి అందరికి పెడతారా ఎంతమందిని పిలిచారండి భోజనాలకి
రెండు వందల మందిని పిలిచామండి.
రెండు వందల మంద్ మంది నా అయితే గ్రాండ్ గానే చేసినట్టున్నారులుగా ఫంక్షన్
ఆ అవును
అ మే అమౌంట్ షం
యాభై వేల అయిని
యాభై వేలు అయినా ఖర్చ సరుకులే వతి క యాభై వేలు మీ సరి ప్పులేవో చెప్పుంటారు మొత్తం ఎనభై వేలు తొంభై వేలు దాకా అయి ఉంటాయి కదా
ఆ అవును చాలానే అయి
ఇలే ఉన్నాయి కాబొట్టెళ్ళి ముప్పై వేలు ఉన్నాయి
ఆ
బియ్యం బస్తాలు ఎన్ని రేట్లు బాగానే ఉన్నాయి ఏడు వేలు
ఆ పైనే అయిని యాభై వేలు పైనే అయిని
యేనబాయ్ వెళ్ళావ ఏంట
ఇంకేంటి విషయాలు
ఎంతొచ్చినయి మేడం చేతిలో డబ్బులు మీ అమ్మ వాళ్ళ ఎంత వేసారు
మా అమ్మ వాళ్ళ ఐదు వేళ
ఐదు వేలేనా యాభై వేలే కల్సిన ఐదు వేలే సరే
వాళ్ళ దగ్గర ఇప్పుడు లేవుమని
ఆ
ఐదు వేల కింద అడి చైన్లు తెస్తాను అంతిమమ్మ
వద్దు డబ్బులేయమని చెప్పపోయారా
ఏమో మరి గుర్తుగా ఉండదిని చైన్లు
చను బంగారపు చేన్ చేపిమానండి మితా ఎండి చేన్లు ఎందుకు
డబ్బులుంటే వాళ్ళే చేపిస్తారండి మేము చెప్పడం అవసరం లేదు
డబ్బులు లేడకపోతాయండి మన వాళ్ళ దగ్గర దరే కదా మన వాళ్ళకి లేకుండా ఇంకెవరికి పెడతారంని చెప్పండి
ఎప్పుడైనా మనకే పెడతారులండి వాళ్ళది ఏదైనా మనకి రావడమే కదా
మనకు వచ్చద్దే కానీ పిల్లకి రేపత ఏలా పిల్లలకి మా అమ్మమ్మ ఇచ్చింది మా నానమ్మ ఇచ్చారు అమ్మమ్మ ఇచ్చింది ఉండాలి కదా
ఆ అవును
ఇంకేంటి మీ చెల్లెల్ళ మీక ఎంతమంది చెల్లెళ్ళు ఇద్దరా ముగ్గుర
ఒక్కరే అండి
ఒక్కరే నా
ఆ
హు ఏం చదువుతుంది నెక్స్ట్ ఏంది
మా చెల్లి బీటెక్ చదువుతుందండి కష్టపడి చదువుకుంటుంది మా నాన్న డబ్బులు లేకపోయినా చదివిస్తున్నారు మా చెల్లి
ఊ మీ చెల్లికి బావ బాగా చూసుకుంటార అండగా
ఆ
మీ చెల్లి వాళ్ల బావ బాగా చూసుకుంటారా
ఉహ్ మా చెల్లి ఆ చెల్లి యు బావకి అంత ఏం ఉండదండి
ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయి షేర్ చేసుకుంటా ఉంటారంటగా నన్ను కనిపిస్తా కనిపిస్తా చెప్పాడు
ఉ కొంచెం సరదాగుంటారు అంతే
సరదా ఏం కాదే డైలీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారంటా అప్పుడప్పుడు వల్లూరికి వెళ్ళినప్పుడు అందరు కలిసి తిరుగుతా ఉంటారుంటగా
ఇంకేం చేస్తున్నారు
ఇంకేం చేస్తాం రాత్రి ఇపోతుందిగా నిద్రపోవాలి నాకేమో కథలంటే ఇష్టము ఏదో ఒక కథ చెప్తే దగ్గర చూసి పడుకుంటాను విని మీకు రాత్రి పూట బుక్ బుక్స్ చదివే అలవాటు ఉందా
ఆ
రాత్రిపూట బుక్స్ చదివే అలవాటు ఉందా బుక్స్
ఉఫ్ లేదండి అండి మా పిల్లలతోనే సరిపోయిద్ది నాకు వాళ్ళు పనుకుంటారు నేను అన్నం తిని పనుకుంటాను ఇంకా
హు ఎప్పుడు ఎప్పుడు పనుకుం మామ నేను వెయిట్ చేస్తా బాగుంటారా పిల్లలు పడుకున్నాక
అలసి పోతాం పొద్దుననుంచి వాళ్ళ ఇద్దరు తిరిగి తిరిగి
ఫుల్లుగా తినడం పనుకోవడమే కదా ఆడవాళ్ళు చేసే పని ఇంకేముంది
ఆ
తింటాం పనుకోవడమే కదండి ఆడవాళ్లు పిల్లల్ని చూసుకోకపోతే పెద్ద శిక్షే వాళ్ళకి లైఫ్ అంతా అలానే ఉండి పిల్లలు ఐదు పదేళ్ళు వచ్చేసరికి కదా
నో నో
ఊ
ఇంకేంటండి విషయాలు
ఇంకేమున్నాయి మేడం ఆ టైం పదకొండు అవుతుంది. సరేలేండి రేపు మాట్లాడుదాం.
సార్ సరేండి బాయ్ రేపు కలుద్దాం.
మాట నిన్న ఏదో చెప్పాలన్నారు. ఆ విషయం గురించి చెప్ప లేదు.
ఏ విషయం
మర్చిపోయారా మీరు గూడా సరే గుర్తు చేసుకున్న తర్వాత చెప్పండి. అయితే
మ్ సరే బాయ్
బాయండి గుడ్
గుడ్ నైట్ బాయ్